హలో మాట్లానే ఎవరితోటన
ఎక్కడ ఇప్పుడు మీ ఫ్రెండ్ ఫోన్ చేసింది మీ ఫ్రెండ్ తో మాట్లాడినా ఇప్పుడు నేను ముడిగట ముందుకే నాక్ ఫోన్ చేసి డింఉన్నది పోయింది.
ఆమె చేసిందా మాట్లాడిందా
అయ్యె ఆమె ఎక్కడ మాట్లాడింది నేనే మాట్లాడ
మల్ల ఏమన్నారి.
చేసింది. అది ఆ కట్ మటి కొట్టక ముందుగా ఫోన్ చేసింది. అని అది వేస్ట్ అయిపోయింది.
ఆగో చ్చుగదా ఆగరవీళ్లు
ఆ అయితే కొంచెం సేపు అయినాక ఫోన్ చెస్తా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగాని మ మేసేజ్ పెట్టింది
ఆ
ఇప్పుడు మళ్ళీ చేయాల చెయనా ఫోన్ చేయనా అని ఆమెకు మెసేజ్ పెడితే రిప్లై అయ్యాలే ఇగా మళ్ళ నిన్ను చేయమని చెప్
మా చెల్లె నెంబర్ ఇచ్చినా ఆమ్ కుమార్ ట్లామని, మా చెల్లె నెంబర్ ఇచ్చిన మాట్లాడమని
ఆహా
మాట్లాడమని ఇచ్చిన మా మెసేజ్ చెత్తది మా చెల్లె కష్ మరు వచ్చిండు ఒక ఆయన. ఆయన నల్ల పూసలు ఉంటాయి కదా, నల్ల పూస ఆడికి పెడదాం అచ్చిండు అది టెన్ గ్రామ్స్ ఉన్నది అయితే ఆ ఫోర్ గ్రామ్స్ తిత్తారు దానికి ఎందుకంటే పూసలు ఉంటాయి కదా. ఉమ్ తరగు తీస్తారు అయితే వాడు వద్దని పోయిండు నాకు అన్ని క్రాస్ టీషర్ వేర కడ ఎవళ్ళియ్యారూ
ఊ
ఆ ఏం చేత్తండు నీ కొడుకు
ఇగో ఏమో మీద బోర్రుతాండు పడు కుంటాడేమో అని పడుకోని పాలిస్తే ఏ వాడు
వాళ్ళని చూసుకోవడమే మన డ్యూటీ ఇగ
పెద్ద డ్యూటీ పెద్ద టాస్క్ ఇగ
హుమ్ అందరు ఏమంటారు ఇంట్లనే ఉంటది ఏం చెత్తది అని అంటారు
అదేం పని వాళ్లకు
అందరు ఇంట్లోనే ఉంటది ఏమీలేదు పిల్లగాని చూసుకుంటే సరిపోతంది అని అంటారు
ఆ
అలా చూసుకోమను ఒక రోజు మాత్త మా మామయ్యా ఏ ఏ నేను మస్త్ చుస్ కుంటా నేను అట్లా చూసుకుంటా నేను ఇట్లా చూసుకుంటా అని బిల్డప్ బాగా ఇచ్చిన్లు నేను ఉంచి పోతే వారం రోజులకి మళ్ళీ తీసుకొని ఒచ్చిన్లు నా కాడికి అసల్ నిద్ర అంటే పల్ మరిపియ్యలేదు నా కొడుకు అస్సలు నిద్ర పోనియడు అట నైట్ అంతా ఒకటే ఏడుపాట అంత ఆగ ఆగం వాళ్ళం హ్మ్ కానీ అంత పంపించింది మంచిది అయిపోయింది నాకు పాల్ మర్చిండు
మానేసిండా
ఆ లేకపోతే మరువపో నేను నాకు చుక్కలు కనవడు
ఆ
హ్మ్
నువ్వు మీ చెల్ ల మాట్లాడుతా మీ చెల్ల మాట్లాడుతందా నమ్ మరి.
ఏమో మెసేజ్ పెట్టినా నాకు ఫోన్ చేస్తనంటే అచితతోటి మాట్లాడమని మెసేజ్ పెట్టినా. ఆ నెంబర్ వన్. పంటేనే నెంబర్ పంపిన మాకు మా ఫ్రెండ్ కూడా నాకు. పోన్ జేసి. మాట్లాడదాం మని అంటే ఇక నీది కంప్లీట్ చేసినాక అట మాట్లాడదం మళ్ళ. సగం సగం అయితే మర్చిపోతాం అన్నట్టు నీకు ఫోన్ చేసిన. ఈ దొంగ మొకం ది ఏదో మేము ఫ్రెండ్స్ కదా ఏనైటైనా మాట్లాడుకోవచ్చు మధ్యరాత్రి నిద్ర రాకుంటే. . ఆ మూరు దాటి. మళ్ళ నీకు ఉంటందో ఉండదో వీలు అని నీతోని మాట్లాడతన
వీల్ ఉంటది.
ఎందుకు మీ ఫ్యాన్ అంతగనం తిరుగుతు ఓ చదివి.
ఆ ఫై నెంబర్ మీద ఉంటది కదా ఇ నెంబర్ తోని ఇనపడ్
హ్మ్ హు హ్మ్
బయట కొంచెం రేకుల కింద అయితే పోలే. ఎం వర్క్ లేదు ఇయాల
కిందున్నావా.
బేక్ల కిందంటే ఫ్యాను.
. అదే వేడి అక్కడ రాదా పిల్లగని. అయితే. చింత చెట్టు ఉన్నది అన్నవు గా నీడ ఉంటద మరి నీడ. అ.
ఇంట్లో చల్లగనే ఉంటది. ఇది మాది ఆ మాది పుట్టి పెట్టి చిల్లు కిందనేమో, మా ఆ కిందనేమో మార్బుల్స్ బండల్స్. చల్లగనే ఉంటాయి.
హుహుమ్. అదే స్లాప్ అయినా. చల్లగ ఉంటది. రేపు నైతేనే ఇబ్బంది బాగుంది.
అదే స్లాబ్స్ అలానే ఉంటాయి గాని నైట్ పూట ఉడ్కపోతాంది.
ఏ ఈ ఎండాకాలం నాక అన్ని అన్నిటికంటే, ఎండాకాలమే ఇష్టం కానీ, బాగా ఎండలు కొడితే నచ్చదు.
ఎండలు కొడుతాయ్
హ్మ్ ఏ చాలా ఇష్టం
ఎండ క్ కాలం తటుకుంటం వర్ష గీతతో వానపడ్డ చికాకు అనిపిస్తది
నాకు గూడా నాకు మొత్తం నీళ్ళ నీళ్ళు ఉంటే అసలు నచ్చదు.
నాగూడ అక్క నాకు ఎండ కాలమే ఇష్టం నా కూడ ఎంతై నా కథ విని ఇం దు కానీ ఇంత నీళ్ పడంగానే కథం ఇగ అన్ని చదురుకొని ఇంట్లో వేసుకోవాలి. అంతా బయటికి వెళ్ళకుండ ఊక ఇంట్లోనే ఉండాలిక
నాకు పిచ్చిలేత్తది వర్షా లం చలి కాలం అన్న కొంచెం ఆ డు కానీ వర్షకాలం అసలు నచ్చదు నాకు ఇంక ఈ పిల్లలు ఉంటే ఆగ వాగము ఉంటది
ఆఎపు బయటికి తీసుకపోతే రౌతులు అవన్నీ నోట్లో పెట్టుకుంటాండు. ఆయన పట్టుకొనేది సరిపోతాంది.
హు
హ
ఇంకా మరి ఏం సంగతులు ఏం విశేషాలు మీ మరి ఎట్లా పోయిలు మీ అత్తమ్మ మీ ఆడబిడ్డ బాసు పోతరా
ఆ బస్సు పోయిలు మా మామయ్య కార్ లో పోతురు కానీ, మా మామయ్య ఇటు ఫంక్షన్ ఉంటే అటు పోయండు పొద్దున.
మీ మామయ్య కార్ తోలేకి వత్తదా.
కారుద్ మాకు
ఆ మీ మామయ్య ఒక్కడే కార్ మీద పోయిండా
ఆ మామయ్య ఒక్కడే పోయిండు కార్
తో డ్రైవింగ్ చేస్తదా
చేస్త చేస్తది మీది కూడా మీ మీ సార్ వా మీ వాళ్ళదిమో అట్ మీరే మో ఇటు మీరు ఎట్లా మరి హ్
మీమ్ బస్సు బండి ఉన్నది
ఉహు
ఉమ్ బైక్ ఎక్కువ నే బస్కే పోతా ఫ్రీ టికెట్ కదా
హా హ
హుమ్ నిన్ను మీ ఆయన తీసుకోతాడు తీసుకొత్తడు కాచ్
ఆ అంతెమ్ ఉండదు
ఉమ్ మీ అమ్మోళ్ళు వస్తర
పోయేటప్పుడు తీసుక పోతరు వచ్చేటప్పుడు మనమే రావాలె
ఉహ్ హు వాళ్ళు వాళ్ళే తోలి పోవాలె కదా వాళ్ళే తీసు తీసుకోవాలె వాళ్ళే తీసుకురావాలె
అమ్మ వాళ్ళు ఇతేనా అమ్మ వాళ్ళు అమ్మ రమ్మంటే వస్తుది లే కాని, ఇక వాళ్ళు పని వదిలి పెట్టుకొని మా డాడీ కొంచెం ఏమి వర్క్ చేయడు అన్నమాట డయాలసిస్ పేషెంట్ డయాలిసిస్ పో
మీ అన్న తమ్ముడా ఉహు మీ అన్న తమ్ముడా నీకు ఇంకా నెక్స్ట్ఎవరు మ్యా ఆహ డాడ్ అర్ధంమైతాంది నీకు త్రావాతక్ ఎవరు నువ్వేనా పెద్ద లేకుంటే నీ తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారా తమ్ముడా చెల్లో లేదా ఒకదానివేనా
ఒక్కదాన్నే
ఉహు ఎట్లా ఒక్కదాన్ని
ఆ కద మా అంటే నా ముందు మా ఒక అక్క ఉన్ ఒక అన్న పుట్టి చనిపోయిలట
ఆహా
తర్వాత నేను ఇ తర్వాత మా మమ్మీ వె బాలేక గర్బస గంజి చేపించుకున్నాను
ఏమ హ్మ్ హ్మ్ నిన్ను బాగా ప్రేమగా చూసుకుంటారు కావచ్చు మీ అమ్మల్లు
ఆ మంచి రిసీక్షాన్
ఒక్కదాన్ని గాబట్టి ఏదంటే అదే రాజ్యా పజం
ఆ ఒక్కదాన్నె ఎయితే కొంచెం మిడిల్ క్లాస్ అంతే ఏమి ఉండదు ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ బాగానే ఉంటది కాని ఈ అమ్మ వాళ్ళ ఇంటికాడ
అమ్మాల్లు మిడిల్ క్లాస్ నా
క్లాస్
మీకువున్నా ల్యాండ్ మ్ ఉందా
మాకి ఏం లేదు ఆమా కూలి పోతాది మా డాడీ హెల్త్ బాగా ఉన్నప్పుడు ట్రాక్టర్ తొల్లెదు కాగానీ ఇప్పుడు హెల్త్ బాగా లేక డయాలసిస్ పేసండి వారానికి మూడు సార్ డయాలసిస్ చేయించుకోవడానికి పోవాలి
ఓహో
ఒకే ఇక వాళ్ళ అమ్మ వాళ్ళు కూలీకి పోతాది అంతే ఇక
వుహూ ఏం కష్టాలొ ఏమో బాధలో
ఓ కొన్నాకొ
తండ్రిని మింకాత్ తొందరనే పెళ్ళి చెసిండురు ఒక్క కూతురయిన కూడా
ఆ తొందరె తొందరె అంటే అట్లా డాడీ హెల్త్ బాగుండట్లేదు అని ఇక అప్పుడు కొంచెం బాగుండకపోయేది ఇక చనిపోతే ఎట్లా ఇక ఒకతే పాప ఉన్నవి కదా కాలు కడకుంటే ఎట్లా అయితేగాని చేసేయళ్ళా అన్నట్టు గా ఇక మయినోళ్లే లే కదా ఇక దూరం కాదు కద అన్నట్టు వచ్చెస్తారు అ